వు
ఏస్తునావు
ఏం చేయలేదండి మీరేం చేస్తున్నారు
నా మా పిల్లలకి గంట పడింది ఇద్దరికి తినిపించి ఇప్పుడే పడుకోబెడదామని ఉంద
నేన ఇప్పుడు స్నానం అయింది
హహ
మార్కెట్ కెళ్ళాలి.
ఓకే కూరగాయాల్ కా.
ఆ.
ఎట్లా మీరు కూరగాయలు కొనేది, మీకు దగ్గరేనా.
ఆ దగ్గరే.
హుమ్మ్.
వారానికి అయ్యేట్టుగా, అట్లా తెచ్చుకుంటాం.
వారానికి ఒకసారి ఎల్త్.
ఉమ్మ్.
ఉమ్ ఎక్ ఓకే ఫ్రిడ్జ్ లో స్టోరేజ్ చేసుకుంటారా, కూరగాయల్ని. హుహు ఏమేం కూరగాయలు మీరు, రెగ్యులర్గా వాడేది.
రెగ్లర్ గా దొండకాయి. బెండకాయి.
ఉమ్మ్.
మష్రూము. మా బాబు. మష్రూమ్ కర్రీ అంటే ఇష్టం ఎక్కువ.
ఉహుమ్.
అదేక్కువ ఇష్టపడతాడు. నాక్ కర్రీ లాగా చేస్తే బావున్. టాది మష్రూమ్ కర్రీ.
అవునా ఓకే నేను. మావుల్గా మష్రూమ్ బిర్యానీ చేయడానికి, తీసుకుంటా చేస్.
మష్ మష్రూమ్ బిర్యానీ మామూలుగా చికెన్ లాగే కదా.
త్తే అండిస్. సేమా అదాచి. కెన్ బోదులు, మష్రూమ్ యాడ్ చేయాలంతే. ఉమ్మ్ బావుంటద్. అది చేసేసి నేన్ ఎట్టంటే సాటర్డే వాక్, ఒక పూటే తినేది మా ఇంట్లో. ఆ బర ఆ. సాటర్డే సాటర్డే ఒక పూటే మాత్రం అందువల్ల పులుసేం చేయను. ఆ ఫ్రైడ్ రైస్. సో ఇలా విజ్. టేబుల్ రైస్ ఇలాంటివి చేస్తా ఉంటా ఒక్కొక్. ఒకరోజు ఒక్కొక్. ఒకలాగాఆ సా సాట్ ఆ ఒక పొద్దు మాకు వెంక్. వెంకటేశ్వర స్వామి కులాధ్వై. కుల దేవుడు, ఒంటి పూట. భొజనం మాత్రమే
ఉహు
మ్మ్ నైటు టిఫన్ ఆ అవును తా నైట్ టు టిఫిను ఏదో ఒకటి దోశొ లే పోతే ఉప్మా అట్లా
అవునులే
వేసుకొని తింటాము ఆ. అందువల్ల ఆ రోజు మష్రూమ్ బిర్యానన్న కో కొబ్ కొబ్బరి రైస్ అన్నా ఆ టైమ్ రు అట్ ఎట్లా టమ ఎట్ల వెరైటీ వెరైటీగా రైస్ చేసుకుంటా సాటర్డే మాత్రం
హ్మ్ మంచిదే కదా వన్ వీక్ కొసారీ అలా చేయడం
మీరెట్లా అ. ఒకవేళ ఎమర్జెన్సీ అయితే ఆ. ఇన్స్టామార్ట్ ఇవి ఆన్లైన్ షాపింగ్ ఏమైనా జేస్తారా
చేస్తామ్ బ
ఊహూ
ఆన్లైన్ లో డ్రస్సులు
హుమ్ హూ
ఏమి హుమ్ కూరగాయలా కూరగాయలు చెయ్ నూ
ఆహ
ఎందుకంటే అందుబాటులో ఉంటది నాకు వన్ వీక్ సరిపోతది
ఆ ఆ
అట్ల బయట వెల్లినప్పుడు అట్ల వెళ్లి అట్ల తెచ్చుకున్ తెచ్ వస్త ఆన్లైన్లో ఫ్రష్ వేర్ ఇప్పుడు చెయ్నూ
ఓకే ఓ ఇది ఇది మా ములుగా బ్రోకలి ట్రై చేసరా క్యాబేజి ఇలాగ కాలిఫ్లవర్ లాగ ఉన్
ఆల్ది ఫ్లవర్ ఆహా లేదు లేదు నేను అది తినగూడదు
ఏమీ
కాలీఫ్లవరూ ముల్లంగీ అవన్ని నేను తినగూడదు ఎందు కంటే నాక్ థైరాయిడ్ ఉందీ అదుంటే అది వాడగూడదు
పిల్లల గట్టా తాలింపు ఒకటి చేసి పెట్టకూడాద బ్రోకలి బాగుండదు
పిల్లల ఆ బాగ ఇష్టపడతారు అది ఖాలి కాళీ ఫ్లవర్ నేను అది వాటర్ లో మనం గోరువెచ్చని నీళ్లలో వెయాలి కదా
ఇది కాలిఫ్లవర్ కదండి ఇది బ్రో బ్రోకలీ బ్రోకలీ గ్రీన్ కలర్ లో ఉంటుంది
ఆ తెలుసు తెలుసు తెలుసు ఆ కాలీఫ్లవర్ లాగానే గ్రీన్ గా ఉంటుంది
అది ఎటు ఉంటుంది సేమ్ ఫ్లేవర్ కొంచెం అటు ఇటు ఉంటుంది అంతే గాని
కానీ అది చూసాను గాని నేను టేస్ట్ చేయలేదండి ఒకసారి కూడా
బాగుందండి అది నేను పిల్లలకి ఎప్పుడైనా తాలింపు చేసి క్యాపి క్యాప్సికం కాలిఫ్లవర్ ఒక ఆనియన్ వేర అవును బ్రోకల్ కానీ రేట్ ఎక్కువ దానికి దీనికి అవును అది ఎట్ట అంటే ఉడక పెట్టి మిరియాలు కేష్ కూడా అట్టే తినొచ్చుస్తు స్నాక్స్ లా అంటే తిన్న మన ఇండియన్ కల్చర్ తినరు అనుకొని బయట వాళ్ళు తింటారు అట్లా కొంతమంది డైట్ వాడే వాళ్ళు ఇప్పుడు సాలడ్ లాగా చేసుకుని తిన తింటారు ఉ అవి గాని పొద్దున పిల్లలకి లంచ్ లో గాని ఆఫ్టర్నూన్ లో అదే
ఒకసారి ట్రై చెయాలండి అది నేను అదొక్కటి నేను ట్రై చేయల
అది ఏం లేదు పొద్దు అది వచ్చి ఇగా ఫస్ట్ ఒక వేడి నీళ్ళలో సగం ఒక ఐద ఆరు పీసులుగా కట్ చేసుకున్నారంటే ఫుల్ బాయిలిగా ఊరికే ఒక రెడు నిమిష ఉంచాలి అంతే ఉడకనించి రెండు మూడు నిమిషాలు ఉడకనించి ఎత్తేయండి ఎత్తేసి దాని చిన్న చిన్న పీసులు కట్ చేసుకోండి ఈ పక్క క్యాప్సిక్ క్యాప్సికం ఒకటి ఎర్రగడ్డ ఒకటి వేసుకోండి తల్లగడ్డ జీలకర్ర అంతే ఇవన్నీ కట్ చేసుకుని ఏంచు పోని ఈ బ్రోకలిని మచ్చగా సాఫ్ట్ గా అప్పటికే సాఫ్ట్ అయిపోయి ఉంటుంది మల్లగా దాని చే చిన్న ముక్కలు వేసి ఏం చేసినారంటే అవును ఆయిల్ మాములుగ తాలింపులో ఇవన్నీ ఎస్సెస్
ఆ ఆ తెలుసులేండి
ఇది వేసిన తర్వాత ఇది చేసుకున్నారంటే ఆ బాగుంటుందండి ఏం మళ్ళా కారం గీరం ఏం అవసరం ల్య అవసరమయి తె ఒక పచ్చిమిరక్కాయ రెండు వేసుకోండి అంతే అదే కారం లేకపోయినా బాగుంటుంది టేస్ట్ తాలింపులో మావారు మాముూలుగా ఏది తిన్నాడు ఇది మాములుగా సేసినాను అప్పుడు నచ్చింది ఆయనకి బోకలి
మ్మ్ హు హు
మ్మ్
ట్రై చేయాలి ఒకసారి చేస్తా
ఆ అది ఇగ ఆల్మోస్ట్ మార్కెట్ లో ఉండదు మనకి మన సూపర్ మార్కెట్ లో ఆ మాట్ లో లేకపోతే ఇస్ చా మాట్లో ఇట్లా ఉంటాయి కదా యాప్స్ లో ఆ ఫస్ట్ థర్టీ రు పిస్సున్నింది ఇప్పుడు రేటు పెరిగినట్టుంది సిస్టీ రుపీస్
ఆహా డబల్ రేట్
మ్మ్ కొంచెం రేటు పెరిగింది మన్ డైరెక్ట్ గా ఇక్కడికి రిలయన్స్ మార్ట్ అలా ఏన్న ఉన్నిందంటే మార్ట్ సైడ్ మనం తీసుకోవచ్చు కొంచెం తగ్గుతాది
మ్మ్ మీకు వర్షం పడుతుందా అండి
భయంకరంగా అండి ఈ రోజు రెండు రోజులుగా పడుతాంది
మ్మ్ మాక్కడ వర్షం పడతా ఉంది బట్టలన్నీ కొట్టుకోపోయినాయి గాలికి నావి మా మిద్దంతా ఆ లేదు లేదు అప్పుడు వర్షం మళ్ల గాలి వచ్చింది బాగా విపరీతంగా అన్నీ కొను పేల్లై అన్నీ తీసుకొచ్చిన మళ్ళీ పక్క కొన్ని ఉతికి ఆరేస్తున్నానా అవన్నీ తడిచిపోయినాయి
నాది ఆ నన్న అయితే ఎక్కువ తడిచిపోయింది ఆరేద్దామనకున్నా అద్ పొద్దున మిషన్ వాటర్ పెట్టేద్దాం అనుకున్న టైం లేదు ఇంక ఇవాళన్న మిషన్ లో ఒక ఒక హాఫనవర్ యేసేసి
ఉమ్ అంటే మిద్ది పైన మీకు మిద్ది లాగా ఇది లేదు తడవకుండా ఉండడానికి
లేదండి స్లాపేంలేదు
మాకు ఇంటి ముందర స్లాప్ ఉంది సందుకల్లుంది దే బ్యాక్ సైడ్ లేదు ఆరేసుకోవచ్చు ముందర ఉమ్ అండి తిన్నారా ఈ రోజు ఆఫ్టర్నూన్ ఏం తిన్నారు
అదే చెప్పాను కదండి చెప్పలేదుగా మీకు మా వంట గురించి క్యారెట్ తాలింప్ ఓ ఆ అదే సొరకాయ సొరకాయ సాంబారండి
ఓహో ఉమ్
కానీ ఈరోజు ఏమైందంటే ఆ మావారు వచ్చినారని సర అన్ని మాడి పండ్లు తెచ్చినాడు అన్ని ఎత్తి పెట్టి ఆ పెరుగు వేసి పెట్టున్న అన్నము అవి దినేసాడు తాంబర్గిన్ని ఆడే పెట్టి మర్చిపోయినా
అయ్యో
సాంబర్ మర్చిపోయినా చేసిందట్టే ఉంది మళ్ల గుర్తు గుర్తొచ్చి ఈరోజు సాంబార్ సాంబారేస్ కోలేదంటే మ చపొయినానేసి
లేనప్పుడు ఆ పని చేశారు మీరు పులుస్ చే సి పులుసు పెట్టలేదు చాలా గ్రేట్
మర్చి పోయినానా ఏమైందంటే ఎ
మళ్ళీ మీ వారికి చెప్పలేదా
ఆ అదే చెప్పినానండి సి సామునే మర్చిపోయినానే నేను కూడా అనేసి అన్నాడు. నా కడుపు నిండిపోయింది. పెరుగు మామిడి పండ్లు తిన్నాను చాల్లె నాకు అనేసి అని అన్నాడు.
ఆహా
హ్మ్ అట్ట ఉంటాదండి ఓసారి
అంటే ఒకసారి వర్క్
హ్మ్
ఇంకా
హ్మ్ ఎట్లా బైక్ ఉందా వెళ్ళడానికి
ఆ బైకే అండి.
జాగ్రత్త అండి వర్షం పడింది కదా ఆ జ రోడ్లు జార్తాఉంటాయి. జాగ్రత్తండి.
మ్మ్ హ్మ్ అక్కడ మార్కెట్ లో వాన పడితే అస్సలు నడవలేమండి. ఓ మై చాలా వాటర్ వ చేసి ఇంకా ఆ వెజిటేబుల్ అన్ని కొన్ని కుళ్ళిపోయి ఉంటాయి కదా అక్కడ ఏసేసుంటార ఈ వాటర్ పడంగానే గల్లీజుగా ఉంటుంది.
అవును అదొక ప్రాబ్లం ఎంటంటే ఏం నాకు గ అందుకే ఎండ సగం వాన ఆ చలి రెండు ఉండాలి.
నాకు అలానే ఎక్కువ ఎండ పడదు. ఎక్కువ చల్లదనం నీడ ఉండాలి.
నావె అస్సల్ మరీ బడింది అనుకోండి అ గాలిజ్ అంత అవుతుంది.
హ్మ్ మా మార్కెట్ కలా అయితే వర్షం పడితే ఇంక పోలేం మా సైడ్
ఆహా
హ్మ్ గలీజ్ ఎక్కువ
ఓకే
మళ్ళీ స్టార్ట్ అయింది ఇలా వర్షం
ఇప్పుడు పడతాంద చినుకులు
ఉం పడతావుంది
ఆహా విలేజ్ సైడ్ ఎంత వర్షాకాలంలో
బాగుంటది మట్టి వాసన వర్షం పడితే స్మెల్ సూప్ తర్వాస్
ఉం అవునండి నాకు విలేజ్కి వెళ్ళాలంటే అదొ ఒక చెట్టు ఉంటుంది చూడండి ఓ ముళ్ళు లాగా ఉంటాయి చూడండి దాన్ని నాగజిమ్మడి పూ ఏదో అంటారు
ఆ
పండు ముళ్ళలు లాగా ఉంటుంది లోపల పండు ఎర్రగా ఉంటుంది ఆ చూసే దానికి డ్రాగన్ చెట్టు లాగే ఉంటుంది
అవునా రావట్లేద
ఆ అదే నాగ అదేదో నాగడ నాగ తోనే వస్తది ఆ పండు బాగుం ట దండి అది ఒకటి స్వీట్ మెమరీస్ మళ్ళా ఊర్లోకి ఎక్కువ చెరువులు ఉంటాయి కదా తామర పూలు ఆ చేపలు పడుతా ఉంటారు ఆ పొద్దున్న ఎల్ పోతాను ఎక్కడి చేపలు పడుతా ఉంటారా అని చూసుకొని అదొక ఆ ఆ చూస్ బాగుంటుంది ఆ వారి చేపలు పడుతా ఉంటే అవి వేస్తూ ఉంటారు కదా చూసేది మళ్ళ నెలల్లో చేపలు చూస్తా ఉంట ట్టే అదొక ఆనందంగ ఉంటుంది నాకు
లేజు చిన్నప్పుడే బాగుండేదండి
అవునండి నిజంగా చదువుకున్నంత వరకి చదువుకున్నంత వరకి ముఖే మనకి ఏది తెలిదు లోకం ఎట్ట ఈ బాడుగులు కట్టాలి ఇంటిని మేయింటై టెన్ చేయాలి పిల్లని చూస్తారు ఇవంతా అప్పుడు తెలీయదు కాబట్టి ఏదో బతికి పోనాం హ్యాపీగా అప్పుడున్న లైఫ్ మళ్ళీ రాదండి
అంతే కదా
ఉం
సరే అండి మళ్ళీ చేస్తాను
ఆ సరే అండి బాయ్